హ్ బ ఎలా ఉన్నావ్
మ్ బాగున్నా నువ్వు బాగున్నావా
హ్ బాగున్నా ఏం చేస్తాన్నవు
నేను ఏం చేయనా గమ్మున ఉన్నా నువ్వు
నేను అంతే కలిగ కుర్చున్న నిన్న నాకు ఈ రోజు హాస్టల్ లైఫ్ గుర్తొచ్చింది. ఆలోచిస్తా ఉన్నా ఈ రోజు హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడుకుందామా
సరే సూపర్ టాపిక్ అసలు హాస్టల్ లైఫ్ అంటే మెమోరీస్ ఫన్ ఇంగ అడ్వెంచర్ పెట్స్ కదా
అవునవును కరెక్టే నువ్వు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నావా
హ్ అంటే ఉన్నిన్న ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళినప్పుడు చాలా నార్వజ్ గ అనిపిచ్చింది.
ఇంకా ఎందుకు
అంటే ఇంట్లో వాళ్ళని వొదిలి ఫస్ట్ టైం దూరంగా ఉండడం చానా కష్ట కష్టం అయిపోయింది. ఆ టైం లో ఇంగ అందరు గుర్తుకొచ్చేసి కొంచెం నర్వస్ అయిపోయింటి
అవును కరెక్టే లే ఇంకా నాకు కూడా అలానే అనిపిచ్చింది
ఇంగ ఫస్ట్డే రూమ్ లో సెటిల్ అవ్వడం చాల స్ట్రేంజ్గా ఉండేది. నాకైతే
ఔన కరెక్ట్ ఇంక రూమెట్స్ ఎలా ఉన్నె ఎలా ఉన్నారు. అప్పుడు నీకు
అంటే వాళ్ళు చాల ఫ్రె చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే ఫస్ట్ వీక్ క్లోనే మంచి ఫ్రెండ్స్ అయ్యాం మేమందరం
ఔనా అది చాల లక్కీ
ఉ ఔన్ ఇగ్ గుడ్ రూమ్ మేట్స్ ఉంటే హాస్టల్ లైఫ్ ఈజీ అయిపోతుంది.
ఉ ఔన్ కరెక్ట్ ఇంక మార్నింగ్ హాస్టల్ ఎలా ఉండేది.
మార్నింగ్ హాస్టల్ అని ఇంగా అలారం సౌండ్స్ ఇంగా అంటే వాళ్ మార్నింగ్ స్నానాలకి రషింగ్ ఉంటుంది. వాటర్ బాటిల్స్ బుక్స్ ఫుల్ బిజీగ ఉంటుంది.
ఔనవును అందరూ లేట్ అయిపోతాం అనె టెన్షన్ పడ్తర్ కద
ఉ ఔను ఎక్సాక్ట్లీ
హాస్టలో ఫుడ్ ఎల ఉంటుంది.
అంటే అదొక బిగ్గెస్ట్ డిస్కషన్ టాపిక్ అనమాట
ఎందుకు
అంటే కొన్ని రోజులు బాగుంటుంది. కొన్ని రోజులు సర్ప్రైజ్ ఉంటుంది.
సర్ప్రైజా
సర్ప్రైజ్ అంటే ప్లేట్ చూసి ఇది ఏంటి అని ఆలోచించాల్న్మాట
హ్ హ్ ఔను కరెక్టే చాల ఫన్నీగ ఉంది
ఇంగ్ అందుకే స్నాక్స్ అసలు స్టాక్గా పెట్టుకుంట అసలు స్టాక్గ పెట్టుకోవడం చాన కంపల్సరీలో హాస్టల్ లైఫ్లో ఉండేవాళ్ళు
ఔను కరెక్టే ఇంక హాస్టల్ స్టూడెంట్స్కి బిస్కెట్ అంటే ఎమ్ బిస్కెట్స్ అంటే ప్రాణం కద
ఔనింగా స్నాక్స్లు బిస్కెట్స్ అంట చిప్స్ చాక్లట్స్ ఇ ఎమర్జెన్సీ ఫుడ్డు
అ అవునవును ఇంక నైట్ స్టడీ సెషన్ సెషన్స్ ఏమన్న ఉన్నాయ మీకు
ఉమ్మ్మ్న్ చాల ఉంటాయ్ మాకి
ఉహు అప్డు మీరు ఎలా చదువుతారు అంటే సీరియస్గ చదువుతార లేకపోతే ఎలా
పొయ్ కుర్చున ఒక టెన్ మినెట్స్ సీరియస్గ తల ఒన్చుకొని చదువుతాము మళ్ల యవడు పటిక మనం మాట్లాడుకుంటము ఇంగ ఇంగ టైం అయిపోతుందండె ఇంగ లాస్ట్ ఒక ఫైవ్ మినెట్స్ సీరియస్గ చూసుకుంటం అంతే
ఔన ఉ ఒకవేళ మాట్లాడుకుంటే ఏమేం టాపిక్స్ గురించి మట్లడు
అంటే మూవీస్ గురించి ఫ్రెండ్స్ గురించి ఫ్యూచర్ గురించి ఫుడ్ గురించి ఎక్సెప్ ప్ట్ స్టడీస్ గురించి తప్ప మళ్ అన్నిట్ అన్నిట్ గురించి డిస్కస్ చేస్తమ్
ఉమ్ అవునవును కరెక్టే అది ఆ హాస్టల్ స్పెషల్ లే
ఉమ్మ్మ్ నౌను నిజమే
ఇంకా ఎగ్జామ్స్ ముందు అట్మాస్ఫియర్ ఎట్లా ఉండేది మీకు
అంటే సడన్లి అందరూ స్కాలర్స్ అయిపోతరన్మాట
కంటే నోట్స్ ఎక్స్చేంజ్ చేస్తార
చాలా ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం
ఉ హు లాస్ట్ మినెట్ ప్రిపరేషన్ కామన
చాన కామన్ గద అల్ ఇంగ మనం లాస్ట్ మినెటే ప్రిపేర్ అయ్యేది అంత
ఉం ఔన్ ఔను ఒక రూమ్మే చదివిన వాళ్ళని చూసి మిగత రూమ్స్ కూడ టెన్షన్ పడ్తయ్ పడ్తరు
ఔను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏ
ఇగ హాస్టల్లో ఫన్నీయస్ట్ ఇన్సిడెంట్ ఏంటి
అంటే ఒకసారి కరెంట్ పోయిందన్మాట
ఉ తర్వాత
కరెంట్ పోయిన్ తర్వాత అందరం కారిడర్ లో కూర్చొని హారర్ స్టోరీస్ చెపు కునేది స్టార్ట్ జేస్నాం
అవునా భయం వేయలేదా ఆ టైమ్ లో
అసల్ స్టోరీ చెప్పినప్పుడు లేదు తర్వాతా రూమ్ కి సింగిల్ గా వెళ్ళినప్పుడే అస్సల్ ఎంతా భయం అయిందో తెల్సా అవే థాట్స్ ఆ స్టోరీసే రన్ అయితాన్నయి నా మైండ్లో అయితే
ఓ అవున్నా అవున్ నిజమేలే ఉమ్
మరి నీ ఇమాజినేషన్ లో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది
హ
అవునింగా బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయా
హా చాన వెరీ కామన్ ఇది ఇంకా హాస్టల్ లో చాలా గ్రాండ్ గా చేస్తారు
ఉమ్ ప్చ్ అవును కేక్ కటింగూ
ఉమ్ కేక్ ఫేస్ మీద అప్లై చేయడం కంపల్సరీ
ఆ ఇంగ అది క్రీమ్ ఉంటుందా జిడ్డు పోనే పోదు స్వామి స్నానం జేస్నా గూడ
అవునవును కరక్ టింకా బర్డే పర్సన్స్కి కేక్ కన్నా క్రీమ్ ఎక్కువ పడుతుంది
ఉమ్మ్ అవును నిజమే
హుమ్ ఎప్పుడైనా మీకు హోమ్ సిగ్గా అన్పిచ్చిందా
చాన సార్లు అన్పిచ్చింది ఫస్ట్ మంత్లో అయితే చాలా
అప్పుడు నువేం చేస్తావు
ఇంటికి కాల్ చేస్తానన్మాట
మ్ అంటే అంతే లే పేరెంట్స్ వాయిస్ వినగానే బెటర్ గా అనిపిస్తుంది గదా
విటర్ గా ఇన్పిస్తున్ ఇన్పిస్తుంది ఇంగా అమ్మ వాయిస్ వింటే ఇంగ చాన బెటర్గ ఉంటుంది
అవునువు ఇంకా పేరెంట్స్ కూడా మనల్ని మిస్ అవుతూ ఉంటారు కదా
ఉమ్మ్ అవ్ అవును ఇంగా హాస్టల్ లైఫ్ వల్ల ఇండిపెండెన్స్ ఒస్తుందంటవా
ఉమ్ చాలా ఒస్తుంది
ఎట్లా
అంటే మన పనిని మనం మనమే చేస్కుంటాం కదా అంటే టైమ్ మ్యానేజ్మెంట్ చేయడం నేర్చుకుంటాం
ఉ ఇంగా మనీ మ్యానేజ్ చేయడం గూడా మనమే మన హ్యాండ్స్లోనే ఉంటుంది
అవునవున్ కరెక్టే ఇంకా అప్పుడు రెస్పాన్సిబ్లిటీ గూడా పెరుగుతుంది కాన్ఫిడెన్స్ గుడ
ఉమ్మ్ అవ్నింగా వీకెండ్ ప్లాన్స్ ఇంగా వీకెండ్ ప్లాన్స్ ఉంటాయా
ఆ ఉంటయ్
ఏంటివి మూవీసా
ఆ మూవీసూ గేమ్సు షాపింగు షార్టింగు
ఉమ్మ్ ప్చ్ ఇంగ హాస్టల్ ఫ్రెండ్సు ఫ్యామిలీ లాగా అయిపోతరా
ఉమ్ అవునవును ఇంకా కొన్ని రోజుల్ తర్వాత ప్చ్ చాన క్లోజ్ అయిపోతారు
ఉహ్ ఇంకా హ్యాపీ మూమెంట్ షేర్ చేసానా నీతో
ఆ చేస్తారు సాడ్ మూమెంట్స్ కూడా చేస్తాలు
అంటే ఇంకా ఫ్రెండ్స్ అన్నాక అన్ని షేర్ చేస్కుంటారు హ్యాపీ మూమెంట్స్ సాడ్ మూమెంట్స్ డెఫినెట్గా
అవ్ను అదే ట్రూ ఫ్రెండ్షిప్ కద
ఉహ్ ఎక్జాక్ట్లీ
హాస్టలో రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి గదా
మ్మ్ అవ్ను కొన్ని హాస్టల్స్లో అయితే చాలా స్ట్రిక్టుంటుంది
మ్మ్ ఇంకా కొన్ని దాన్లలో స్టూడెంట్స్ కంప్లైంట్స్ కూడ ఇస్తారు
అవ్ను మోహ ఇంగా నేను చూసిన చోట్ల్తే చానా డైలీ చేసేవాళ్ళు ఏదో ఒటి కంప్లైంట్ ఇస్తానే ఉంటారు
హ్మ్ కానీ రూల్స్ సేఫ్టీ కోసమే ఉంటాయి
మ్మ్ అవ్ను నిజమే అది వాళ్ళర్థం చేస్కోవాల కదా
అవ్ను కరెక్టే
ఇంగా
హాస్టల్లో మీక్కు క్లీనింగ్ డ్యూటీ ఉంటుందా
ఆ కొన్ని ప్లేసెస్లో ఉంటుందన్మాట
మ్మ్ అవ్నులే రూమ్ క్లీన్గా ఉండడం ఉంచడం గూడా ఉంచడం ఈజీ అనుకుంటానేమో కాపోతే
ఫస్ట్ డే ఈజీనే
అవునవును మళ్ళ వన్ వీక్ తర్వాత
అసలు మిషనింపాసిబుల్ అన్మాట
అవునవును కరెక్టే
ఇంగా హాస్టల్ లైఫ్లో బెస్ట్ లెస్సనేంటి
మ్మ్ బెస్ట్ లెసను పీపుల్తో అడ్జస్ట్ అవడం
ఉమ్ అవ్నులే అది గుడా కరెక్టే
మరి నీ ఒపీనియన్
నా ఒపీన్యన్ సెల్ఫ్ కన్ఫిడెన్స్
అవ్నవ్ను అది కుడా కరెక్టే అది కుడ ఇంపార్టెంటే
ఉమ్ ఇంగ హాస్టల్ లైఫ్ కష్టాలుంటాయి గదా
ఉహ్ అవునవును కానీ మెమరీస్ కూడా ఉంటాయ్
అరవు ఉమ్ అవ్ను ఇంగ సంవత్సరాల తర్వాత గుర్తు జేస్కుంటే అసలు నవ్వొస్తుంది
అవ్ను హవ్ను ఎక్సైతే
మ్మ్ ఇంగ ఓల్డ్ ఫొటోస్ చూస్కుంటే ఇంగా ఎమోషనల్గా ఉంటుంది వాటి వెనక దాగిన స్టోరీస్ కూడా గుర్తుకొస్తాయ్
అవ్నింకా ఫ్రెండ్స్తో మళ్ళీ కలిస్తే సేమ్ స్టోరీస్ రిపీటైతే
మ్మ్ అవ్ను అందరూ నవ్వుతారు
టైం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది
అవ్ను అసలు ఈ మధ్యా టైమే అసలూ ఇప్పుడు మార్నింగైతాందో ఇప్పుడు ఈవినింగ్ అయిపోతాందో ఏందో గంటలు అయినట్టు డేస్ అయిపోతాన్నాయ్ కదా
అవ్నువ్ను నిజమే
ఉమ్ కానీ మెమోరిస్ ఫరెవర్గా ఉంటాయి
అవును అది కూడా కరెక్ట్
ఊ ఇంగ్ ఇంగా ఈ కాన్వరేషన్ చాలా బాంది నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు నీతో షేర్ చేస్కున్న్యాల్కి
ఆ సేమ్ నా క్కుడ అలానే అనిపిస్తుంది
ఊమ్ సరే అయితే ఇప్పుడు నేన్ వెళ్ళాలి
ఆహాన్ సరే అయితే మళ్ళీ చేస్
ఊ ఆ ఇంట్లో అడిగినానన్ చొప్పు
ఉమ్ సరే
బై
ఊ బాయి